హ్ హాయ్ అండి ఆ ఇనపడుతుందండి మీకి నేను మధ్య వినబడుతున్నదా నా వాయిస్
ఆ వినబడుతోదండి ఏం ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడు దాన్ని తినేసి ఇంకా వాకింగ్ ఎల్ల్దం అని చెప్పి అలా వచ్ చ్చాం అండి బయటికి
ఇంకేం తిన్నారండి ఆ మేం మాదే అండి ఇగ పీజిల్లో ఫ్రైడే అయి సరే
ఆ ఇంకా రోడ్నిగానీ అంతా మాట్లాడుకొని చేస్తారు ఎగ్జామ్స్ అయిపోయినండి
టుంటే అయిపోద్
ఏదుండండి రేపు
ఆ క్లౌడ్ అండి
ఈజినేనా
ఆ మొత్తం థీరీనే అండి
అయిపోయిదాండి చదువడం ఇన్ కా ఉందా
ఆ అదయిపోదండి ఎంత చది
తియరి పడ్లా వ
ఆ అవదండి అ అంత ఎంత చదివిన మళ్ళీ పొద్దున లేసార్కి అంతా ఎల్లి పోయింటాది మళ్ళీ చదవాలా
అండి మన రాష్ట రాసింద ఒకరూ డాన్సర్
హ్మ్మ్
అండి
చెప్పాలాండి ఏం చేస్తున్నరండి ఇప్పుడు
ఇప్పుడు వెళ్తున్నామండి వాకింగ్
అవునా
ఆ అండి మాకు ఉన్నారండి ఇద్దరు ఫ్రెండ్స్ ఒక మోటు ఒక పట్లు ఉందండి
అవునా వాళ్ళకి
వాళ్ళ అలానే ఉన్నారుండి అలానే చేస్తారు
అవునా ఇప్పుడు ఏం చేస్తారండి వాకింగ్ లో లైక్ మా
ఆ అండి మా ఫ్రెండ్ ఒక పిల్ల ఉందండి ఈ టైం లో టీ అల వచ్చేసుకోందండి ఇంకా టీ లేదు అండి ఈ టైమ్ లో అంత డిన్నర్ తినేసి తినేసి పనుకు టైమ్ లో ఇప్పుడు చాయ కావాలి అనింది
ఆ మీరు చెప్పచ్చు కదండి ఇ తాగకూడదు హెల్త్ కి మంచి కాదు అని. ఎవరన్న మో ఇంత దారుణంగా ఉంది.
మా నా ఫ్రెండ్ ఒక ప సోదండి. లాగండి.
. ఎందుకు అంత లేజీ గ ఉందప్
అదేమోచిన్న భయపడుతుంది ఇంక అలానే ఉందండి.
ఉ హు అంటే
లేజి ఒక్
ఉమ్ మీకెట్టా తెల్సిందండి. అంతా కరెక్ట్గా ఆ పిల్ల గురించి
టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇంకా ఉన్నాం అండి కేతో క్లాస్ సండే హ
హ్ మ్ ఏం లేదండి ఆ మాది నార్మలే అండి మేం కూడా ఇలా వాకింగ్ వచ్చాం అందుకే సాంగ్స్ అన్ని వస్తున్నాయ్ ఆ
ఏమైంది
ఇంకేంటండి మీరేం మీకేం అలవాట్లేదా టీ కాఫీ అలా
లేేరండి కాఫీ అప్పుడప్పుడు తాగుతా ఎప్పుడైనా వెదర్ బాగుంటే అలా అంతే వర్షం పడిన ఇప్పుడు
ఉమ్ ఉమ్ మరి ఇప్పుడు వెళ్తున్నారు కదా ఇప్పుడు తాగర
అహ లేదండి ఇం సేపులో తాగితే మళ్ళీ నైట్ తో నిద్ర రాదండి అలవాట్లేదండి లేకుంటే
ఆ ఉహు ఇంగెంటండి ఇంకెప్పుడు మళ్ళీ రిటన్
ఇంకా వెళ్ళక ఇంకా ప్రిపేర్ అవాలిగా ఉండి ఇంకా రేపు ఎగ్జామ్ ఉంది
అవునా మీకేదో ఉందండి హలో
వినపడుటలేదాండి
ఆ మాకు ఇనపడుతుంది మీకు
ఆ వినపడుతుంది బయటున్న కదా కొంచెం నెట్వర్కా ప్రాబ్లమ్ ఉంది
రేపు మీకేమి ఉందండి ఎగ్జామ్
ఆ మాకు మ్యాథ్స్ ఉందండి
ఆ
ఆ అండి అది మ్యాథ్స్ లో కూడా థియరీ ఉందండి ఆ ప్రాబ్లమ్స్ అంతా మంచిగానే ఉన్నాయండి ఏరైనా కష్ టమండి దాంట్లో కూడా ఒక్క మోడుల్ ఫుల్ థియరీనే ఉందండి.
ఆ ఏముందండి. మార్నింగ్ డేస్ చూసుకొని పోవడం అంతే కదండి.
ఆ అండి ఫార్ములాస్ ఒకే థీయరినే పుడది ఇంకేం లేదండి మీకు ఏమి చానా ఇష్టం అండి ఫుడ్ లో
దోస ఇష్ టం దోసా బిర్యానీ ఫస్ట్ అవర్ంది నువ్వే చెప్పాలి
కే ఓకే స్నాక్స్లో అండి
స్నాక్స్ లో అన్నీ తింటానన్ను మాట చాక్లెట్స్ ఎక్కువ ఇష్టం ఉమ్మ్ ఆ అవునండి. మీకు
ఆహ ఎక్కువ ఐస్
ఆ ఆ గల్స్ అంటే పాని పూరి
చాక్లేట్ ఐస్ క్రీమ్ ఇంక ఏవేవి వతనాయ్ ఇంకా వేరేవి ఉండవు గా
ఏంటండి ఈరోజు ఏం చేశారు
ఆ ఏం లేదండి మార్నింగ్ లేసాము లేచిందే టెన్ కి లేసాము
ఆ
సారీ నైన్ కి లేసి
హూ
ఇక తినేసి ఇంకా కొంచెం బ్రేక్ తీసుకొని ఇంకా చదవడానికి స్టార్ట్ చేసాము ఏది అవ్వలేదండి ఏదో కొంచెం ఫస్ట్ మోడల్ ద్వారా చూసుకొని కొన్ని స్కిప్ చేశాను సండే అండి మళ్లీ తినేసి ఓ నా పేసిసి
ఆ అవునండి ఈరోజు మధ్యాహ్నం ఎ చేసారండి మీ
ఆ అన్నం రస రసం చేశారండి
ఊ ఎప్పు
పీజిలో అదే పెడతారండి ఇ ఆహ
ప్రతి రోజు అదే ఉంటద ఆఫ్టర్నూన్ లేక సాంబార్ ఆ
అదే
ఆ అవునా ఊ ఉ ఇంకేంటండి
అ
ఉ